హలో
విన్పిస్తుందా
ఆ వినబడుతుంది, కరెక్ట్ వినబడుతుంది. స్పష్టంగా వినబడుతుంది
ఇవాళ మూవీస్ గురించి మాట్లాడుకుందాం
సరే అలాగే మాట్లాడదాము, మూవీస్ గురించే మాట్లాడదాము.
ఈ మీరు రీసెంట్గా చూసిన మూవీస్ ఏంటో నాకు ఒకా త్రీ ఫోర్ మూవ్ మూవీస్ నేమ్స్ చెప్పగలుగుతారా?
ఆ ఈ వ మనశంకర వరప్రసాద్ చూశాను, దండోర సినిమా చూశాను. ఉమ్ ఆ భర్త మహాశైలకు విజ్ఞప్తి చూశాను
అవును ఇంకా ఇంకేవేవి ఇంకా ఎలాంటి మూవీస్ చూసారు
రాంబాయి చూశాను మీరేం చూశారు చెప్పండి
నేను ప్రస్తుతం రీసెంట్ గా చూసిన మూవీ ఏంటంటే దురంధర్ ర్ జూసాను మీకు ఈ మూవీ గురించి ఏమన్న ఐడియా ఉందా?
ఐడియా లేదు దురంధర్ అనే ఒక కొత్త సినిమా వచ్చీ, మొత్తం ఇండియాను షేక్ షేర్ చేస్తున్న వార్తలయితే వింటున్నా, స్టోరీ ఏమి తెలియదు
ఇందులో స్టోరీ చూసుకున్నట్టయితే మనకూ హీరో అనేవాడు మన ఇండియన్ స్పై దీ అన్నమాట
స్పై అంటే హీరో పేరు స్పై
లేదు లేదు ఇండియా స్పైస్ పై అంటే ఏజెంటన్నమాట.
ఆహా
ఇండియన్ ఏజెంట్ అనమాట, ఆయనే పాకిస్తాన్ లో నివసిస్తాడు అక్కడ పాకిస్తాన్ న్ వ్యక్తిగా నివసించి అక్కడున్న టెర్రరిస్ట్ మొత్తాన్ని అంతం చేస్తాడన్న అనమాట ఎలా అంతం జేశాడు ఏం చేశాడు ఎలాంటి ప్లాన్స్ వేసాడు ఎవరెవర్ని సంపాడు.
అనేది
అనేది మనక్ పూ చూయించరు ఇది మీకు క్కడ వినలేదా ఈ మధ్యన రీసెంట్ గా
ఆ.
అయితే దీని వల్ల మేన్ గా పాకిస్తాన్ లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఏ ఈ మూవీ వచ్చింది కదా ఈ మూవీని వాళ్ళు చూసి అంటే ఇండియా నుంచి వచ్చిన స్పయ్ వచ్చిన వాళ్ళు ఇలాంటి పను ఉ చేస్తున్నారు అంటే ఇలాంటి వేషనధారల్లో తిరుగుతున్నారు అని చెప్పేసి అ పాకిస్తాన్ లో ఉన్న భిక్షగాలని రోడ్ మీద పడుకునే వాళ్ళని ప్రతి ఒక్కరిని మొత్తం పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చెక్కింగ్ చేస్తున్నారు అన్న విషయం తెలుసా మీకు.
హ్మ్ దో అవు తెలియదు. అయితే ఈ సినిమా చూసిన తర్వాతనే వాళ్ళకి ఆలోచన వచ్చిందా పాకిస్తాన్ వాళ్ళకి. ఈ ధురంధర్ సినిమా వల్లనే ఆ ఆలోచనలు చేస్తున్నారా అక్కడ.
అవును ఎందుకంటే ఇప్పుడు మనకు ఇందులో చాలా స్పష్టంగా చూపెట్టాడు ఎందుకంటే మన హీరోయిన్ చేశారు. హీరోకి సహాయం చేసే వాళ్ళు ఎలా ఉండే వాళ్ళు ఏం చేశారు ఎక్కడెక్కడ పని చేసారు ఎలా ఏంటి అవతరాలలో ఉండేవారు అనేది మనకి ఈ మూవీలో చూపెట్టారు కదా సో అందుకని చెప్ చెప్పి. ప్పి మనకి ఈ మూవీ లో అతను బిచ్చగాడి వేషంలో చాలా సంవత్సరాలు ఉంటాడు సో మనకు పాకిస్తాన్ లలో బిక్షగాళ్ళందరినీ వెరిఫై చేసుకుంటున్నారు మళ్ళీ వీళ్ళు ఎక్కడోళ్ళు ఏంది అని చెప్పేసి
ఆహా అంటే మారువేషంలో ఉండి వీళ్ళు మనకు నష్టం చేసే అ అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఎవరు అసలని చెకింగ్ చేస్
చెకింగ్ చేసారు ఇప్పుడు వాళ్ళకు లేని థాట్ కూడా మనం మూవీ తీశారు బాగా చాలా మంచిగా తీసారు చాలా బాగుంది కానీ. వాళ్ళకు లేనిపోని ఐడియాస్ అన్నీ ఇచ్చేసి సొంతంగా మన దేశపు ఏజెంట్స్ దొరకపు దొరికి పట్టేలాగా మనమే చేసుకున్నట్టయింది ఇప్పుడు. ఆ మూవీ వల్ల
అది కరెక్టే చెయ్యని అట్లన బాగుపడతారు కదా. వాళ్ళు కేవలం మా ఏది వాళ్ళ ఏది జిహాద్ గిహాద్ అని మతాల పేర్లతో ఎవరిన పడితే వాళ్ళని కొట్టడం కంటే ఈ రకంగానైనా చెకింగ్ చేయడం వ త్త కొంత ఏ విధంగా దేశాన్ని బాగు చేయాలో ఆలోచన నన్నా పెరుగుతుంది కదా చేసుకోని
వాళ్ళు దేశాన్ని వాళ్ళు దేశాన్ని బాధపచాలి అని చెకింగ్ చేస్తలేరు వాళ్ళు మనల్ని చంపేస్తారు కదా మనం ఇండియా వాళ్ నాశనం చేద్దాము అని చెకింగ్ చేస్తున్నారు వాళ్ళు చేసేది చెడ్డ పని కోసమే మంచి పని కోసం కాదు. మన ఏజెంట్స్ అక్కడికెళ్ళి టెర్రరిస్ తని అంతం చేద్దామని మన వాళ్ళు మారువేషంలో ఉంటే ఈ మూవీ ఎలాంటి మార్వేషాలు ఉంటారో ఎలాంటి ప్లాన్స్ చేస్తారో ఎక్కడెక్కడ నివసిస్తారు అనే ఇ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ అక్కడికి వెళ్ళిపోయింది దాని ద్వారా ఓ ఒకసారి వెరిఫై చేద్దామ అని చెప్పేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ ని వెరిఫై చేస్తున్నారు. ఆ.
ఉ
ఇప్పుడు మీరు మీకు మీరు చా టుక్ టుక్.
వాళ్ళు వెరిఫై చేస్తే మన ఇండియన్స్ కూడా వెరిఫై చేయాలనే ఆలోచన కూడా కలుగుతుంది కదా. ద సినిమా వల్ల పాకిస్తానోళ్లే హుషారు ఉంటారా కాదు మన సారీ ఇది కష్ కాశ్మీర్ అండ్ ఈ మన దేశంలో ఉన్న మిలిటరీలు కూడా చెకింగ్ చేస్తేనే వెరిఫికేషన్ చేస్తేనే అసల్ ఇండియన్స్ ఎవరు నాన్ ఇండియన్స్ ఎవరు నాన్ రెసిడెన్ష షా ఇడియన్స్ ఎవరనేది చూస్తారు కదా వాళ్ళే కాదు ఏ దేశానికైనా ఒకటి ఉంటుంది మిల్ సీక్రెట్ ఒక ఏజెన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలర్ట్ అవుతారని అర్థం కదా ఆ సినిమా వల్ల అందరికి నాలెడ్జ్ వచ్చినట్టే కదా
అవుతున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతము మన మన వాళ్ళు అక్కడ ఏజెంట్స్ గా ఉండి మారు వేశల్లో ఉన్నారు కదా సో ఇప్పుడు ప్రజెంట్ ఈ మూవీ వల్ల సడన్ గా వాళ్ళలకు రేపటి రోజు దొరికితే వాళ్ళు అక్కడి దక్కడనే వాళ్ళని నాశనం చేస్తున్నారు మాట్లాడడం లేదు ఇండియా అని తెలిస్తే సత్య నాశనం చేస్తున్నారు ఇది ప్రాబ్లం కరోనా ఏజెన్స టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి పాకిస్తాన్ లో బతుకుతున్న ఏజెన్స్ ని ఈ మూడు మూవీ వల్ల దురకబట్టి చంపేస్తున్నన్నమాట ఇది మనకు నెగిటివ్
మ్
సో ఇప్పుడు మీరు కూడా నేను ఈ మూవీ గురించి చెప్పాను మీరు కూడా
దాని వల్ల ఇండియన్స్ కొందరు చనిపోతున్నారంటవు
అవును ఇండియన్ మెయిన్ మెయిన్ ఏజెంట్స్ చాలా మంది ఓ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి టెన్ ట్వంటీ బస్ ను ముఖ్యంగా ఈ మూవీ లో మనకు ఒక పాత్రను చూపించారు అక్కడ ఒక పొలి పొాలిటీషియన్ ఉన్నాడు మన ఇండియన్స్ పై గత ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాడు ఆయనని మనను మనకు ఈ మూవీలో ఎక్స్పోజ్ చేసేసరికి అతను అక్కడ పట్టుబడిపోయాడు
ఉహుమ్మ్
సో అతనికి అలా వాళ్ళకు పట్టుబడిపోయి అతను నేను కాదు అన్నాగాని వినడం లేదు సో ఇలాంటి మనకు చాలా నెగి నెగిటివిటీ చాలా అయింది
ఉహుమ్మ్
అండ్ అలాగే మీరు కూడా ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ చెప్పారు ఇందులో మీకు చాలా బాగా నచ్చిన మూవీ ఏంటో చెప్తారా
ఏం లేదు ఒక ే కాన్సెప్ట్ చెప్పాలంటే మనిశంకర్ వరప్రసాద్ లో ఒక ఫ్యామిలీ కలిసి చూసే సినిమా అది ఎంటర్టైన్మెంట్ మంచిగానే దొరుకుతుంది చాలా బాగుంది అని అన్నాం కంటే చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు కాస్త చిరంజీవిని మళ్ళీ ఒకసారి చూసి ఆ డ్యాన్స్ లో బయటలు చూసి చూసుకొని రావచ్చు ఫ్యామిలీ సినిమా కాబట్టి అందరు కలిసి చూ చూడదగ్గ సినిమా ఉ తర్వాత పరతమాషలోకి సినిమా అని ఒకటి ఉంటది అది చూడ చూడవచ్చు ఆ మంచిగా ఒక భర్తని ప్రేమ చ్చిన భార్య పట్ల అవతల భర్త కూడా విశ్వాసంగా ఉండడానికి అందులో స్టోరీ ఉంటది ఒక ఇద్దరి మధ్య నలిగిపోకుండా మంచిగా మన మనసు ఆ భార్యకే ఇచ్చి ఆ మనషు ప్రశాంతంగా ఉంటు అనే స్టోరీ భరతమాషలో విజ్ఞప్తిలో ఉంటది ఇలా చెప్పుకుంటూ పోతే పోతే ఏదో ఒక సినిమాలో ఏదో ఒక విధంగా మనకు ఒక మంచి విషయం అనేది తెలుస్తుంది చెడ్ విషయాలు అయితే ఎవరికి అవసరం లేదు అది చెడగొట్టేవి కాబట్టి చిన్న లో ఏదో ఒక పాయింట్ ఉంటది ఏదో ఒకటి నచ్చుంది కాకపోతే వీట అన్నిటి వల్ల మనకు దొరికేది వినోదము అంటే ఎంటర్టైన్మెంట్
ఆవు ని
అయితే దురంధర్ సినిమా మీరు ఎన్నిసార్లు చూశారు
దురేందర్ పార్ట్ వన్ పార్ట్ టూ అంతే ఒక్కొక్కసారి చూశాను
ఓకే అది తెలుగులోనా హిందీలోనా
నేనైతే హిందీలో చూశాను తెలుగులో కూడా ఉంది కానీ హిందీలో యాక్చువల్ లాంగ్వేజ్ హిందీలో తీసారు కాబట్టి హిందీలో చూస్తేనే బాంవు ని నేను ప్రత్యేకంగా హిందలో పెట్టుకోని చూశాను కానీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది
అది నేను చూడవచ్చా రేపుగా ఎల్లుండిగాని నేను కూడా చూడచ్చా ఎవరితోనైనా పంపించుకొని
మీరు చూడవచ్చు కానీ చాలా డేంజరస్ కిరాతకంగా చంపుకోవడం ఆలు రక్తపాతం అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మనం ఫుట్బాల్ ఆడుతాం ఆ అవును చూడొచ్చు మనం ఇప్పుడు మనకి ఎలా ఉంటంటే మనం ఫుట్బాల్ అనేది బాల్తో ఆడతాం కానీ పాకిస్తాన్ లో ఫుట్బాల్ అనేది మనుషుల తలకాయలతో ఆడుతూ ఉంటారు సో
ఊహు
అలాహూ చూపేటినా స్టోరీ లై మాత్రం చాలా బాగుంటుంది
అయితే ఈ ఫీ ఈ ఫిలిమ్ మీద సౌత్ ఇండియన్స్ బాగా ఆ ట్రోల్ చేస్తున్నారని తెలిసింది నార్త్ ఇండియన్స్ మౌనంగా గమ్మున ఉన్నార అట నిజమేనా
అంటే నాకు ప్రత్యేకంగా తెలి తెలియదు చాలా బాగుందిని అన్నారు ఇప్పుడు మూవీ రిలీజ్ అయీ కే కేవలం నాలుగు రోజులు మాత్రమే అయితున్నాయి నియర్లీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ అనేది గ్రాస్ కలెక్ట్ చేసింది మూవీ అనేది
ఊ అంటే దీన్ని బట్టి చూస్తే అది రియల్ స్టోరీ లాగానే ఉన్నది
అవును రియల్ ఇన్సిడెంట్స్ కి రియల్ స్టోరీయే మనకు చాలా బాగా చూపించాడు డైరెక్టర్
హూ ఆ రియల్ ఇండియన్స్ కంపల్సరీ దాని ఇష్టపడతారు
అవును ఇప్పుడు మన
అయితే ఇందాక మాట్లాడినట్టు మన ఇండియన్సే మనకు ఎనిమీగా కూడా ఉండవచ్చు కదా మనతోనే ఉంటూ మనతోనే అన్నం తింటూ పాకిస్తన్ వాళ్ళ ఎట్లా ఆందోళన చెందుతారో మన ఇండియాలో కూడా ఉంటుంది ఏమని మనతోనే ఉన్నారు కానీ ఎవరు పాకిస్తా నీ ఫేవరో ఇండియా ఫేవరో అనే డౌట్ రాదా మనకు కూడా వస్తుంది
అ అంతెందుకు మన ఆ మూవీలో మన ఇండియన్ పొలిటీషియన్స్ పాకిస్తాన్ కి ఫేవర్ గా చేస్తారు చాలా మటుకు పాకిస్తాన్ మన ఇండియన్సే పాకిస్తాన్ వాళ్ళకు టెర రిస్ట్ గా వెళ్తారు అది ముఖ్య విషయం అందులో
మరి అదే అంటే మనోళ్లే మనకు శత్రువులు అన్నమాట
మీకు విషయం గుర్తుందా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నరే మ ఐదు నోట్లని వెయ్యి నోట్లన్నీ రద్దు చేశారు గుర్తున్నా మీకా ఆ విషయం
ఆ
అది ఎందుకు చేశారు అనేది మనకి ఈ మూవీలో ఉంటుంది అది ఎందుకు అంటే ఓకే ఓకే ధన్యవాదాలు
థ్యాంక్ యూ బాగా మాట్లాడారు సార్
ఓకే ఓకే